నమస్కారం మేడం హలో
హెలో
నమస్కారమండి
నమస్కారం ఏమైందండి వాయిస్ రావడం లేదు మీది
బాగున్నారండి మీర్ కొంచెం బయిటికి రాండి నెట్వర్క్ లో రాండి మీ దగ్గర్నుంచి ఏమన్న ఇష్యూ ఉంది గావచ్చు
బావుంది నిట్ వర్
ఆహా మీరు ఇంట్లో ఉన్నారు గావొచ్చు బయిటికి రాండి మంచిగా వస్తుంది నెట్ వర్
అవునండి ఇప్పుడొస్తుందా అండి
అవునా అండి ఆ వస్తుందండి ఇప్పుడై పర్లేదు
ఆ ఇంకా ఏంటి సంగతి ఆవ్ బావున్నామ్
భోజనమైంద మేడం
ఆ ఇంతతొందరగా చెయ్యమింకా ప్రిపేరే కాలే
ఆహా ప్రిపేర్ కాలేదా ఇంకా ఇంకా టైం పడుతుందా
టైమ్ పడుతది ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు తినేస్తాం
అవునా అండి ఏం ప్రిపేర్ చేశారండి ఇంకా అంటే ఏం ఆలోచిస్తున్నారు
ఇప్పుడైతే నేను రోటీ చేస్తాను
అవునా ఏ రోటీ మేడం అంటే అది
ఉమ్ ఏంటి
గోధమ రోటె
హ గోధుమ రొట్టె
అవునా మేడమ్ మీకు వస్తుందా మేడ రౌండ్ రౌండ్ చేస్తారా మీరు
నేను లచ్చ పరాట కూడా చేస్తా
అవునా మేడం ఆహా అంటే మీరు బయటక వెళ్లే అవసరం లే మంచిగా ఇంట్లో చేస్త
అవునండి మెత్త పరాటం బాగా చేస్తాను
మేడం ఈ ఆలు పరాట కూడా చేస్తారా మేడం మీరు
ఆలు పరాట అవునండి మా పిల్లలకి ఇష్టం మీరు మీరు తినారా ఆలు పరాట
లేదండి ఆలు పరాట మా ఇంట్లో చేయరు ఎలా చేస్తారో చెప్తారా మేడం కొంచెం నేను ప్రిపేర్ నెక్స్ట్ చేసుకుంటాను
ఆ ఓకే అండి ఆలూ పరాటా కోసం ఇప్పుడు మనం గోధుమ పిండిని మంచిగా నానపెట్టి మనం రొట్టెలు చేయడానికి పిండిని పిసుకుతాం కదా అళ్లకీ ప్రిపేర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలి అంటే మన ఇష్టము మంచిగా సాఫ్ట్గా రావాలంటే హాఫ్ సాఫ్ట్గా రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ నాన పెట్టి పిండిని వదిలేయాలి దాని తర్వాత ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి అంటే కర్రీ అంటే నేను దాన్ని కర్రీ లాగా కూడా చేయవచ్చు లేదండి
అంటే మనకి ఇప్పుడు దోషాలలో వేస్తేారు చూడండి అట్లా అన్నట్టు కదా
ఆ అట్లా అలానే కాకపోతే కొంచెం గట్టిగానే ఉండాలి మెత్తగా అంటే లూజ్ ఉండకూడదు లిక్విడ్ ఉండకూడదు దాంట్లో
ఆహా
అంటే
సూకా ఉండాలి డ్రై ఉండాలి అయితే డైరెక్ట్ ఆలుని ఉడక పెట్టి దాంది వో పొక్క తీసి కుట్టు తీసేయాలి దాన్ని మంచిగా ఉ ఆలుని మొత్తం ఇట్లా పిసికి దాంట్లోనే ప పచ్చిమిర్చి జీరా కారం ఉప్పు గరం మసాలా మన ఇష్టం మనం ఏది యాడ్ చేసుకుంటే కొత్తిమీరు కొత్తిమీర్ అవన్నీ మనం కలిపేసి ఇట్లా చిన్నగా రౌండ్స్ బాల్స్ లాగా చేసి ఆ గోధుమ
ఏది ఆలువి కూడానా
ఆ అది ఆలుని కొంచెం ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటా
ఆహా అంటే మంచిగా అది ఆలు మంచిగా స్మాష్ కావాలి కదా మంచిగా మొత్త ముద్ద చెయట్టు
చి అదే చేతుల తోటి ఇట్లా పిసికి ఆ ఆలుని రౌండ్ రౌండ్ గా చేసుకొని గోధుమ పిండి తీసుకొని మనం అవి చేస్తాం చూడండి ఏమంటారు పురన్ రోటీ అంటారు గా చూడండి సార్
ఆ పూరన్ పోలి అవునా మేడమా ఆ
సారు కదా
అవునండి అవును
సేమ్ దానిలాగానే ప్రాసెస్
ఆహాహా మళ్ళా అది ఆలుది ఏదైతే చేసామో మసాలా అది పిండిలో వేసేసుకొని అది రోటీ చేయాలి అంతే కదా
ఆ అంతే చేతులు తోటి ఇ చేసి ఆ బాల్ ని దాంట్లో పెట్టి సేమ్ పురన్ పూలి ఎట్లా చేస్తామో సేమ్ అలానే ఆలు పరాట చేయాలి మనం ఎంత
ఆహా మల్ల దాన్ని మళ్ళ అది దేనితోటి ఏమన్నా చట్నీ కిట్నీ చేస్తా లేకుంటే అట్లనే
ఆ పెరుగు మా ఇంట్లో అయితే పిల్లలు పెరుగుతోటే తింటారు లేకుంటే గ్రీన్ చట్నీ బాగుంటది గ్రీన్ చట్నీ కూడా బాగుంటది
ఆహా దాన్ది అసల కాంబినేషన్ ఏందన్నంటే దేంతోటి తినాల యాక్చువల్ దేంతోటి తింటే బాగుంటది
అది పెరుగు అయితే ఉండాలి కంపల్సరీ
పెరుగు కంపల్సరా మేడం పెరుగు లేకుండా కెచప్ తోటి కూడా తినొచ్చు ఇగా మన ఇష్టం దేనికి ఎట్లా మంచిగా ఉంటే అట్లా అవునా మేడం హలో ఆ మేడం అవునా మరి మనం అట్లా చేసుకున్నప్పుడు అయితే మరి చాలా బాగుంటది కదా అది టేస్ట్ ఆ అయితే ఆలుని మంచిగా మసాలాలు వేసుకొని మనం మంచిగా వచ్చేటట్చేసుకోవాలి మనం దాని ఏదైతే మసాలా ఉంది కదా ఆహా రూ ర్ ఓకే చాలా బాగుంది మేడం అంటే కెచపు తోటి కూడా తినచ్చు అంటే ఆలు తోటి కూడా తినొచ్చు అన్నట్టు ఆహా అవునా మేడం ఓకే మేడం అంటే మనం ఇప్పుడు బిర్యానీ ఎలా అయితే చేసుకుంటాము ప్రిపేర్ బిర్యానీ కూడా మనకు చాలా బాగా అంటే ఇంట్లో చేసుకునే బిర్యానీ కానీయండి హోటల్లో చేసుకునే బిర్యానీ కానివండి చాలా అద్భుతంగా ఉంటది మేడం అవునండి ఇప్పుడు మనం ఇంట్లలో అయితే ఆ ఇంట్లా చేసుకున్న బిర్యానీ ఇంట్లో చేసుకున్న బిర్యానీ కి ఇంకా హోటల్లో చేసుకున్న బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంటదండి ఎందుంటే మన ఇంట్ల ఇంట్లో అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటాం అన్ని మసాలాలు కానివ్వండి ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి అవన్నీ మనకు అప్పుడ్డ వేరేలా ఉంటాయండి ఆ ఇప్పుడు హోటల్లో చేసుకుంటే బల్క్ క్వాంటిటీలో చేస్తారు ఆ ఇప్పుడు మనం ఇంట్లా చేసుకున్నట్టే ఆ ఇప్పుడు ఇంట్ల చేసుకున్నటువంటి బిర్యానీ ఏదైతే ఉంది కదా ఆ అంటే ఫ్రెష్ మసాలాలు ఉంటాయి ఇప్పుడు అప్పటికప్పుడు మనం మనం ఫ్రెష్ అంటే మ హై హా ఆహా అవును మేడం ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కన్నా ఇప్పుడు రెస్టారెంట్ల ఏదైతే ఉందో బిర్యానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటదండి ఇప్పుడు దాంట్ల అక్కడాళ్లు మనకు అది కూడా టేస్ట్ కోసం టేస్టింగ్ అశుటి వంటివి కూడా ఏమన్నా లిక్విడ్స్ కలుపుతారండి లిక్విడ్స్ పౌడర్స్ ఎక్కువ మోతాదులో అక్కడ మనకు కలుపుతారుో ఏదైతే మసాలాలు ఉంటావు కానీ మనం ఇంట్లో చేసుకున్నటువంటి బిర్యానీకి ఏదైతే ఉంటుందో అందులో మనం మన ఇష్టంగా అంటే గయ కడా మసాలాలు అంటారు కదా అది గరం మసాలాలు అది మనం ఎంత తినగలుగుతమో దానికి ఆ దానికి సరిపడే అంతనే మనం వేసుకుంటాం అవునండి బల్క్ క్వాంటిటీలో ఏ ఏది తీసుకున్నా కూడా మనము ఒక రెండు కిలోలు మూడు కిలోలు చెస్ కున్న దానికి బల్క్ క్వాంటిటీ చేసుకున్న దానికి ఫరక్ ఉంటుంది మేడం అవును మేడం అవునండి అంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీకి మనకి మసాలాలు దాంట్లు దిట్ల ఏ ట్రేడ్స్ ఉండది ఏమంటే టైమింగ్ అంతే ఇప్పుడు చికెన్కి మనం తొందరగా అయిపోతది చికెన్ ఉడకడానికి మనకు తొందరగా వండుతుంది ఇప్పుడు మటన్ వచ్చేసి మనకు టైం పడుతుంది సో అంతే డిఫరెంట్ అంటే మసాలటువంటి ఒక రెండు మూడు మసాలాలు చేంజ్ అవుతా అండి చికెన్ మసాలా దగ్గర మటన్ మసాలా వేసుకోవాలే ఆ కొన్ని అది ఉడికించడానికి కొన్ని ఉపయోగపడతాయి అటువంటివి కొంచెం ఉడిపించుకోవడానికి కొన్ని ఉంటాయి అవును మేడం ఆ సేమ్ మనం ఆ రైతాతోటి కూడా తినుకోవచ్చు అది మిర్చికసాల అనీ ఉంటది అ దాని తోటి కూడా మనం కోవచ్చు ఆ యాజ్ ఇట్ ఇస్ మనకు చాలా అంటే చాలా ఒకక్క రెండు మూడు సార్లు మీరు చేస్త సుకంటే మీకు అల్వాటైపోతది మళ్ళ థర్డ్ మీకు కూడా బాగా ఎలా అయితే రెస్టారెంట్లో దొరుకుతదొ దానికన్నా అద్భుతమైన బిర్యానీ మీరు చేసుకోవచ్చు మేడం అవును మేడం అవునా మేడం ఆహా ఆ అది కూడా సేమే అండి ఏమిండదది అది అండా ఎగ్ బిర్యానీ కూడా అట్లానే చేస్ కర్ వెజ్ బిర్యానీ కూడా అంతే ఉంటది వెజ్ బిర్యానీల ఏముంటంది అంటే మనం పన్నీర్ ఉంటది కదా పన్నీర్ని ఫ్రై చేసుకోవాలే గోబీని ఉడికించుకోవాలే మా బటాణాలను ఉడికించుకో వారు ఇవన్నీ ఉడికించుకున్నాక మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మసాలాలు ఉంటావు గరం మసాలా అది ఇది దాన్ని కూడా మ్యారినేట్ చేసుకొని కొంచెం ఉంచేసుకొని మళ్ళా దాని మీద కూడా మనం ఇది బిర్యానీ రైస్ ఏదతే ఉంది కదా ఆ బిర్యానీ రైస్ మనం వేసుకోవాలి అవునండి హండ్రెడ్ పర్సెంట్ అంతే అంతే మనకు టేస్ట్ మనం అనుకున్న టేస్ట్ దిగుతుంది ఇంకా చాలా బాగుంటుంది మేడం అవునండి లేదండి దాంతో రైత కూడా తీసుకోవచ్చు మనం చాలనే ఏదైతే ఉందో గ్రేవీ చేసుకున్నా కూడా బాగుంటుంది అవునండి ఆ సేమ్ అంతే అంతే ఏది కూడా టేస్ట్ మీకు బాగుంటుంది వెజ్ బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్ గానీ ఎగ్ బిర్యానీ కావండి ఇంకా మంది కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అద పెద్ద అది యుద్ధం ఏమి లేదండి దాంట్లో పెద్దగా మనం కూడా మంచిగా ఎంత అంట అంత చేసుకుని తినకోవచ్చు మన దానిలో డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం పిస్తా కాజూ బాదం పిస్తా కిష్మిష్ అవునండి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఓకే అండి ఓకే అండి మీతో మాట్లాడినందుకు నాకు మీ టైమ్ ఇచ్చి నాతో మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదములు అండి ఓకే